ఆ చెప్పండి
న్నారా
ఆ బావున్నామండి మీరు బాన్నారు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు మీరు
నేనైతే ఒక సినిమా చూసాను
ఉ ఎం సినిమా
ఆ వీరభద్రుడు
చల
ఆ బాగుంటాది ఏమంటే ఫస్ట్ హాఫ్ ఉన్నతా సెకండ్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ ఏం లేదు కదా
ఉమ్మ్ అవునండి ఎదో చూడొచ్చు అంతే పెద్దా
ఆ ఒక్కసారి చూడొచ్చు సూర్య ఇంకా మంచిగా చూపియల్లా ఇంగ కదా
ఉమ్మ్ అవునండి
ఉమ్మ్ సూర్య అయితే బాగా చేశాడు యాక్టింగ్
ఉమ్మ్
కానీ డైరెక్టర్ ఇంకా కొద్దిగా సూర్యాకి హైపిచ్చిండే బాగుంటండే అనిపిస్తాంది
ఆఆ అవును
అంటే అందు ఆ సినిమాలో ఒక సామాన్యుడికి కనపడిచేదట్లా దేవుణ్ణి పెట్టుకోకుండింటే బాగుం అదే బాగుంటాండే చి అదే మేం మామూలుగా సామాన్యునికి తెలిసిపోతుంది కదా దేవుడు అనేసి అలాగా పెట్టుకోకుండుంటే బాగుంటాండే కదా
అంటే వేరే రూపంలో వచ్చినారు కదాండి
వేరే రూపంలోనే వచ్చారు కాకపోతే అక్కడ దేవుడికి ఆ అయప్ప మనిషికి మామూలుగానే చూపిచ్చారు
లేండి సరే నాకైతే నచ్చిందండి ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కదా
ఆ బాగుందది నాకు ఆ సినిమాలో ఒక డౌట్ అనమాట అంటే ఆమె తండ్రి ఉంటారు కదా డబ్బులు తీసుకొని ఇంకా కేసు డబ్బులు ఇంకా నగలన్నీ చేతిలేకి వస్తాయి అయప్ప ఇసిరేసి పోతాడు మళ్ళీ లాస్ట్లో త్రిషా ఇట్లా చూసినప్పుడు వాళ్ళిద్దరు బిర్యానీ తింటారు దానికి అర్థం ఏం
అండి అంతే
ద్వి మా
ఉమ్మ్ అంటే అదొక్కటి మిస్సింగ్ కదా సో దాన్ని అంటే ఆ వాళ్ళు అడిగిన కో ఆమె త్రిష అడిగిన కోరికల్లో అదొకటి మిస్సింగ్ కదా అందుకే అట్లా చూపిస్తారు
ఓన్ అలానా
ఉమ్మ్
నేనే ఎమనుకున్నానంటే మళ్ళీ స్వామి వచ్చి ఇంకా ఆమె చనిపోయిందో లేదో కన్ఫామ్
చెప్పేస్తారు కదండి మూవీలోనే
చెప్పేస్తారు ఇంకా నాకు అదొక్కటి డౌట్ ఉండిండే ఎందుకు చూపించారబ్బా అని
ఉమ్మ్
ఓ అయితే అది డ్రీమేనా
ఉమ్మ్ అవునండి
అదైతే చానా పాపం అనిపిస్తుంది కదా
అవును చాలా పాపం అసలు అమ్మాయి
ఉమ్ వాళ్ళు దొంగలే ఆ
దొం అది అది అవును అల్టిమేట్ ట్విస్ట్ అది దొంగలు అంతా బాగా ఒప్పుకొని ఇచ్చేసినాక ఈ పోలీసు వాళ్ళు అట్లా చేస్తరు
ఆ అంటే ఈ సమాజం అట్లా ఉందనేసి న్యాయం ని కాపాడినా చి కాపాడాల్సిన వాళ్ళే అట్లా చేస్తే ఇంక ఎవరి దగ్గరకి పోవాలే మనం
ఉమ్ అవును
ఏందో అసలు
అయినా ఇప్పుడు ప్రతి చోటికి దేవుడొస్తాడా చెప్పండి
ఉమ్ అది కరెక్టే ఇగ అంతే నమ్మకం మనకు అది ఉమ్ సినిమాలో కాబట్టి ఏదో అట్లా చూపించాలి ఇంకా రియల్ లైఫ్ లో ఇంకా ఎన్ని అట్లా జరుగు ఉంటాయో
ఆ అవునండి
ఉమ్ మీకేమన్నా లా చేయాలనేది కోరికనా దాంతో
లేదండి నాకు అట్లాంటి కోరికలేం లేవ్ నాకు ఒకసారి అన్నీ చేయ్యాల అనిపిస్తుందండి
అంటే మీరు మంచిగా మాట్లాడతారు కదా పాయింట్స్ అన్ని తీస్తారు అందుకు లా అయితే గినా ఇంకా బాగుంటుంది
ఓ వద్దులేండి
ఉమ్ అదేలే ఉమ్ ఇంకేంటి మరి విశేషాలు
మీరు చెప్పండండి మీరేమైనా లా అట్లాంటివి ఏమన్నా పెద్ద పెద్ద పోస్ లకి
ఆహా అలా ఏం లేదు కానీ కొద్దిగా అట్లా సెటిల్ అయినించి మంచిగా ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆశ
ఉమ్ చేయండి మేము ఎట్లా మేము మీ మీ బిజినెస్ కొక యాప్ డెవలప్ చేసిస్తాం
అవునా
ఉమ్
ఉమ్ అదే అట్లే
ఆ
కానీ ఈ మాట నేను ఇంట్లో అంటే గిన్నలన్ని కొట్టెస్తారేమో
ఎందుకు ఎందుకు కొడతారండి
అలా అని కాదు అంటే చదవడానికి అంటే వ వచ్చినంక జదువురాం ఇంకా వన్ టూ ఇయర్స్ అలా ఏదో ఒకటి చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి
అంతే ఏం పట్టించుకోగూడదండి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నో అం అంటారు మళ్ళా సక్సెస్ అయితే వాళ్ళే ఏస్తుంటారు
అంటే అప్పుడు అలాగే చెప్పిండు అనమాట మా నాన్నా అక్కడే ఇక్కడే చదువుకోమ్మా అనేసి నీను ఇనుకోకుండా వచ్చేసా కానీ అట్లా రావడం కూడా మంచి మంచిదే అనిపిస్తంది మ్మ్ అంతకు ముందు మా మాముూలుగా మనల్ని ఎక్కడికి ఒంటరిగా పంపించే వాళ్ళే కాదు ఇప్పుడు అయితే మీరే వెళ్ళండి ఎంత దూరం ఒక నూరు కిలోమీటర్ అలాగైనా కూడా పంపించు తారు
ఒకసారి మనం పోయి మంచిగా రాగలమాని నమ్మకం వస్తే పంపించేస్తారు
నిజం అసలు
ఆ
ఇంకా అది కాక మంచిగా ఇడా ఎట్లా హాస్టల్ లైఫ్ అన్ని తెలిసిపోతుంది
మ్మ్
ఇంకేంటాండి మరి
చెప్పాలండి మీరే
మీరు ఏ సినిమా చూడలేదా
నేను ఈ మధ్య సినిమాస్ ఏం చూడలేదండి ఫ్రమ్ అనే ఒక సిరీస్ చూసా
ఫ్రమ్ అనే సిరిస్ ఆ అవును ఇంతకి ఫ్రమ్ సమ్ అని బలే ఫేమస్ ఇందుకి ఇమ్ అర్స్
ఫ్రమ్ ఫ్రమ్ సమ్మ
ఆహ ఫ్రమ్ ఫ్రమ్ అని
ఆ అంటే అది ఆ ఇప్పుడు మనలాంటి మనుషులు ఒక ప్లేస్ లో వెళ్ళి అక్కడే ఇల్లు అన్ని ఉంటాయి అన్నమాట ఇల్లు డైనర్ అని ఫుడ్ అంతా ఉంటుంది అక్కడ అన్నీ దొరుకుతాంటాయి ఫుడ్డు కూడా అక్కడ పోయి బందీ పడిపోతారు ఆ ఊరు నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరన్నమాట ఇంకా ఆ ఊర్లో వాళ్ళు నైట్ టైమ్స్ మోన్స్టర్స్ మనుషులు లాంటి మాన్స్టర్స్ వొచ్చ పీక్కొని తినేస్
అబ్బ ఇట్లా మనిషి మనిషిని పిక్కుంటారా
ఆ మనిషిని బో పెట్టి బ్లడ్ తాగేస్తారు అట్లానే తింటారు ఫ్లష్ అది ఏంది మజిల్స్ తనని తినేస్తారు అట్లాంటది
అబ్బ ఏ రకమైన మనసస్ అబ్బా వీళ్ళు మంచులు
మ్మ్ చాలా బాగుంటది అది కూడా వాళ్ళు నైట్ టైమ్ వస్తారు అది కొద్ది రోజులు కొన్ని సీజన్స్ ఇంకొన్ని సీజన్స్ అయితే వాళ్ళు అసలు మెన్సస్ ఏ రాదు ఒక సీజన్ అంతా
అవునా
కానీ వేరేవన్నీ ఉంటాయేమో అసలు ఎందో బాగుంది అండి ఇంతకి అంటే డైరెక్టర్ కే తెలియదు అన్నమాట ఎట్లా అయిన చేయాలి అనేది సో ఇంకా ఆయన త్రీ సీజన్స్ లో అయిపోవల్సింది ఫైవ్ సీజన్స్ చేస్తాడంట
అవునా ఇప్పుడు మీరు ఎన్ని సీజన్స్ చూసారు
నాది ఫోర్త్ సీజన్ అండి ప్రస్తుతానికి వాళ్ళు ఎట్లా వొదులుతున్నారో అట్లా చూస్తాన్న ఇప్పుడైతే
అవునా అదే నేను చూడల్లా అనుకుంటాన్నా చూస్తా
చూడండి బావుంటది
ఉమ్ ఇది ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడైనా చూపిస్తే ఏమంటారు
తిట్టేస్తారేమో అండి మీకు అంత గలీజుగా చూపిస్తున్నావు అనేసి
అవున
అవునండి
ఉ కొన్ని తినేటివి అట్లే అం
ఆ అది అంటే బాగుంటదండి గలీజ్గా వల్గర్గా ఏం ఉండదు సరీస్ మొత్తం కొంచెం మెచ్యూర్ పోదు కానీ వాళ్ళు స్ట్రేంజర్ థింగ్స్ సీజ సిరీస్ ఉంటది దాంట్లో లాగా అందరు సో నేను మాట్లాడుకుంటే బాగుంటది
అవునా
దీంట్లో అయితే అస్సలు వీళ్ళు డిస్కస్ చేసుకోరు ఎడ్డోళ్లు అన్నమాట
ఓ వాళ్ళకి నచ్చిందే చేస్తారులే డిస్కషన్స్
ఆ డిస్కషన్స్ చేయకుండా వాళ్ళు ఎట్లా మసలు చేస్తారు అందరు రాంగ్ పాస్పోర్ట ఇంకాంద అసలు ధైర్యం చెయ్యరు ఎవరు పోయి ముందరికి ఇచ్చేద్దామని అందరు ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయని భయపడతారు అందిలో ఒకడే వక్కడాయిన ధైర్యం చేస్తాడు కానీ ఆయనకు సపోర్ట్ ఎవరు ఉండరు వయసు ఎయిపోతా ఉంటది ఆయనకి
అయ్యయ్యో ఒకవేళ మీరు ఆ సిరీస్ లో క్యారెక్టర్ ఇస్తే వెళ్తారా
క్యారెక్టర్స్ ఇస్తే చేస్తారా ఆ చేస్తా అండి బాగుంటుంది అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి
ఉమ్ మీకు ఇష్టమా అట్లా హీరోయిన్ గా ఏమైన్నా మోడల్ కావాలని
అయ్యో అట్లాంటి ఆశలు కాదండి యాక్టింగ్ నచ్చుతాది
ఓ మీకు ఎటువంటి యాక్టింగ్ కావాలి లవ్ స్టోరీస్
అట్లేలేదండి యాక్టింగ్ అయితే చాలు అట్లాంటి క్యారెక్టర్స్ అట్ల ఏం లే యాక్టింగ్ అండి కొంచెం రెస్పెక్ట్ అనమాట సినిమాస్ అంటే
అవునా మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం సినిమాస్లు మామూలుగా ఇప్పట్లో ఇప్పటి వరకు
సినిమా అంటే ఇష్టమండి క్యారెక్టర్స్ అట్లేం కాదు సినిమా
ఉమ్ ఆహా అంటే ఏది ఇష్టము అనేసి ఉ
క్యారెక్టర్సా
అవును
నాకాన్ని నచ్చుతాయిండి అట్లా అట్లం కాదు సైడ్ క్యారెక్టర్స్ కూడా ఒకసారి నచ్చుతారు
ఆ మెయిన్ క్యారెక్టర్స్ కంటే సైడ్ క్యారెక్టర్స్
వాళ్ళ స్టోరీస్ వాళ్ళ నరేషన్ బాగుంటా ఆ సరే అండి ఇంకా టైమ్ అయితుంది మీరే కట్ చేయాలండి